చెప్పురా
తన్నవ్ రా
ఏం లేదు చిన్న పని ఉంటే చేస్తాన
ఆహా పని తీరిందా
అయిపోయింది గానీ వీళ్ళంతా ఆడుకొని బొమ్మలన్నీ ఎక్కడ అక్కడ ఎస్తే చదురుతన్నా
మరి నే నెక్స్ట్ ఉగాది క ఎట్లా సెలబ్రేట్ చేసుకుడు అప్పాలు చేసుకుంటరా ఉగాది కీ
ఉగాది కీ ఇక ఇల్లు అంతా శుభ్రం చేసుకోడు గుడికీ పోవుడు ఇక ఈ అప్పలు అంటే ఇక చేస్త అమ్మ వాళ్ళ చేస్తారు
అంటే ఉగాదికి అని స్పెషల్ వేరేగా అ అప్పాలు ఉంటాయి కా కొంతమంది బూరుెళ్ళ అంటారు
ఉగాది పచ్చడి చేస్తాం చేసి తింటాం అంతే ఈ అప్పలంటే ఇగ అమ్మోళ్ళు చేస్తారు ఎట్లా వాళ్ళు
ఆహ వాళ్ళు చేసటీయనా
స్పెషల్ ఏమి ఉండదు
చొర్రాలు కట్టుకుంటారా ఉగాది
ఆ అన్నే ఇకా ఇల్లు అంత డెక్ రేషను అదిది మంచిగా కొత్తది ఫస్ట్ పండగ కద ఇగా మనకి అందుకే మంచి చేసుకుంటాం మేము
ఉహూ ఏ టెంపుల్ కీ వెళ్తారు మీరు
ఇగా దగ్గరలో ఏమన్నా శివాలయం అలాంటివి ఉన్నాయి ఇక్కడ మాకు దగ్గర శివాలయం గుడికి పడగట్ని వెళ్తాం
అర్చను చేప్పించుకొనే ఆస్తారా
ేలోన ఈ అర్చనా వేయించుకొని దేవుడి కొబ్బరికాయ కొట్టుకొని చిన్నగా కొసేపు గుర్చుకని అక్కడే వస్తాం
ఆ మొన్న శివరాత్రికి ఫాస్టింగ్ ఉన్నావా నువ్వు మొన్న
ఫాస్టింగ్ అయితే లేను రా పూజ చేసుకులే గాని ఫస్ట్ ఫాస్టింగ్ లేను.
ఇగ పిల్లలు చిన్నోళ్ళు కదా. మనకు ఇగా వాళ్లను సర్దే వరకు ఉమ్
తారు ఇక నాక్కూడా కుదర్లే పని ఎక్కువ ఉంటాది. కదా పిల్లలు ఉంటే
హ్మ్మ్ ఓ
ప్రశాంతంగా అదే ప్రశాంతంగా కూర్చున్నా. అదేమి ఉండదు. ఇక వాళ్ళు ఉంటే గోల గోల వాళ్లు ఏడుస్తావుంటే ఇంకా మంచిగా వున్న మూడ్ కూడా ఆన్ అంత మొత్తం మార్పోద్ ఇగా మైండ్ సెట్ ఏడిస్తే.
ఉం టెంపుల్ కి వెళ్ళాలే మరి ఆ రోజు
ఆ వెళ్లివచ్చి ఉంటా నేను ఉపవాస ఏం ఉండలే.
ఫ్యూచర్ లో ఏమన్నా ఉండే ప్లాన్ ఉందా.
ఫ్యూచర్ లో అంటే వాళ్ళు పెద్దగా ఉంటే ఏం కాదు కదా ఉండొచ్చు కదా అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. ఇక ఇప్పుడు ఇక చిన్నగా ఉన్నప్పుడు అంటే వాళ్ళతో వాళ్ళు ఏడుస్తే వాళ్ళ ను ఉంచాలి ఇక మనకి ఇక అటు దైవం మీద కంటే వీళ్ళ మీద ఎక్కువ ఉంటది ఇంక అప్పుడు
ఒక డైలాగ్ ఉంటంది. కదా ఏదో ఒక డైలాగ్ ఏంది. చిత్తము శివుని మీద చెప్పులు భక్తి మీద ఏదో మొత్తం మీద ఒక డైలాగ్ ఉంటది కదా.
ఈ అందుకే ఇగ చూ ఈ అటు దేవుడి కడ కూర్చుందామన్నా కుదరదు. ఇక వీళ్ళు ఆడ కూర్చుంటే ఈడే ఏందో సర్దుతారు. ఈడ కూర్చుంటే ఆడేందో సదురుతారు. అది చూస్కోడై కూడా సరిపోతది సగం మనకీ ఎడ ప్రశాంతత ఉంటాది ఇగ
మీ పిల్లలు వెళ్ పచ్చడి తాగుతార.
అంటే ఇక పుల్ల పుల్లగా ఉంటే తాగర్ రా ఇక వాళ్ళు. మరి ఇగ చిన్న వాళ్ళే గదా వాళ్ళకి తేల్వద్ గదా.
ఆ
ఆగారాలు సరే
ఆహా బాగా ఉడకపోస్తాదా మీ ఇంట్ల కూలర్ ఉందా.
లేదు ఈరోజు తెస్తాం అంటే మాకు పైన మేము మూడో ఫ్లోర్లు ఉంటాం. మూడో ఫ్లోర్లు ఉంటాం గానీ, పొద్దుందాక చల్లగాంటది. ఇక నైట్ టైమ్ లో వేడిగా ఉంటది. అందుకే, ఇగ ఈ రోజు కొంటాం. వెళ్ళాలి తర్వాత షాప్కి. వచ్చి ఇగ అప్పుడు పోయి సార్ ఎండాకాలంలోనే వచ్చినం అప్పుడు తెల్వది ఇట్లుంటదని తెల్వక ఇగ అప్పుడు కొనలేప్పుడు ఇగ ఇప్పుడు తేవాలి కూలరు. కూలర్ ఉంటేనే మరి నైట్ ఇగ నిద్ర వస్తది లేకపోతే ఇగ వేడికి వీల్ చికాగ్ చేస్
ఏమో డే టైమ్ అంతా వేడిగనే ఉం టది. నైట్ టైమ్ చల్లగుంటది.
మాక్ అట్లేం ఉండదురా మాక్ మంచిగే ఇప్పుడు పొద్దున్దాకా చల్లగనే ఉంటది కని ఇగ నైట్ అయితే ఇక గోడాలల్ల ఆగడంతా అప్పుడు బయటకి వస్తా ఉంటది.
ఆహా మాకు బాగా వేడి మేము కూలర్ లేంది అసలు ఉండలేము ఇగ
ఆ మీకెప్పుడు మంచిగుంటది మీ ఊర్లో అంటే ఈ వర్షాకాలమా లేక వడ్ చలికాలమా
ఈ సం మాక్ సమ్మర్ అయితేనే బెటర్గా ఎక్కువ పంన్లకెల్లరు ఎక్కువ చెట్ల కిందనే ఉంటరు
ఆహా చెట్ల కింద
చెట్ల కింద ఉంటారు అప్పుడు ముచ్చట పెట్టుకుంటరు ఇంట్లుంటే వేడి ఉంటదని ఎక్కువ శాతం అందరు బయటికే అస్తరు. మ్ ఇగ వింటర్లయినా పనులకే పోతారు. రైనీ సీజన్ల గూడా పనులకే పోతరు ఇగ ఒట్టిగా మేమే ఇంట్ల ఉండుడిగ
ఉ
హ్ ఎప్పుడే సమ్మర్ స్టార్టింగ్ కదా
పల్లెటూర్లంటే ఇగ అట్లనే ఉంటారు.
మ్ మాది పల్లెటూరేరా సిటీ కాదు.
మేము ఇప్పుడైతే ప్రస్తుతం సిటీ ఉంటాం కాబట్టి ఇగ ఈడ ఎవరికాడనైనా కూర్చోడానికి గుడా ఉండది ఎవర్ ఇంట్ల వాళ్ళే ఉంటరు కదా
ఆ ఎవర్ ఇంట్లో వాళ్ళే
ఇంట్లోనే ఇప్పుడు పొద్దుందాకా టీవీ గిట్లున్నయి టైం పాస్ అయ్యిద్ది ఇగ నైట్ కూడా తే ఇగ తినే తిని పన్ చేస్ పోని ఎట్లా పడుకోవడం
ఆ ఇంకేమన్నా కావాలంటే మీరు అందరూ వెళ్తారా మీ హస్బెండ్ ఒక్కరే తీసుకస్తారా నువ్వు కూడా వెళ్తావా
లేదు మా ఆయననే తెస్తారు
ఆ యువర్ దాకా కూలర్ తీసుకోలే రావాలి ఈవినింగ్ వరకు తెచ్చుకోవాలి వస్తే నువ్వు కూడా వెళ్తావా లేకపోతే
ఆయనను తెమ్మన్నా తెచ్చిస్తారు ఇక నేను పిల్లలను పట్టుకొని వెళ్లాలన్న అవ్వదు ఏంటి అంటే వాళ్ళ బ్రదర్ ఇట్లు ఉన్నారు
ఉ హు విరిలే కొట్టేసేవారు ఎవరన్నా మీ దగ్గరలో ఉన్నారా
ఆ మా మరిది వాళ్లు ఇక్కడే మా దగ్గరే అంటే ఆ కొంచెం దూరం ఇలా కలుస్తనే ఉంటారు సండే సండే గా అని ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి రావచ్చు
ఉ కొంచెం దగ్గరలో ఉంటే చాలు అట్లా మొత్తం ఎవరు తెలియనివి వ్యక్తుల మధ్యలో ఉండే బరువు
ఆ కొంచెం కొంచెం కొంచెం దూరం మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారుగా వాళ్ళు కూడా కొంచెం కొంచెం మే దూరం వాళ్ళకి మాకు అందుక ఎట్లాగో కలుస్త ఇక్కడనే ఉంటాం ఫోన్లు చేస్తానే ఉంటారు కలుస్తానే ఉంటాం పిల్లల్ని తీసుకొని తీసుకువెళ్లి చూపి చూపియడం మళ్ళీ తీసుకొచ్చుకోవడం వెళ్తేనే ఉంటాం వాళ్ళు ఇంట్లోకి
లేకపోతే ఇబ్బంది అయితది
ఉ
ఇంకా
చెప్పాలి మీరే ఇంకేం ఉంటాయి మాకాడా
ఇక నువ్వు వాళ్ళు
రోజు అంటే వాళ్ళు స్కూల్ కి స్కూల్ కి వెళ్తారు కదా అప్పుడు చేస్తా లేకపోతే ఇగా వాళ్ళుంటేనేమో ఇక వాళ్ళు ఉంటే నన్న ఏమి ఇబ్బంది పెట్టరు సైలెంట్ గా కూర్చుంటారు అంతేమి ఇబ్బంది పెట్టారు పని చేస్త అంటే పెద్దవాళ్ళే కదా త్రీ ఇయర్స్ కదా చిన్న ఆమెకి
ఉహు అంటే ఇప్పుడు పాపలు అంటే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు ఈ బాయ్స్ ఉన్నారు అనుకో అమ్మో వాళ్ళతోటి వశపడది
అవునా ఏం చేస్తున్నావ్ ఇవ్వ్ ఇలా అంటే ఇక నేను ఆగురా అంటే ఆగుతారు ఇక బొమ్మలు అవి ఇవి పెడితే తప్పు లేక చూసుకుంటూ ఉంటా
ఆహా మా పాప చెప్పినట్టు ఇంటది మా బాబ అయితే అస్సలు వినడు
అవునా
ఆమె కూర్చో అంటే కూర్చుంటది ఆది త్య ఇది త్య అంటే చెప్తే వింటది కానీ బాబు అస్సలు వినడు అల్లరి బాగా టు ఇయర్స్ అయితే గానీ ఫుల్ అల్లరి
టెంట్ గానే ఉంటారు
అంటే సెకండ్ బర్త్ డే అయిపోయిందా థర్డ్ బర్త్డే అయిపోయిందా చిన్న పాపకు
ఆ సెకండ్ బర్త్డే అయిపోయింది థర్డ్ బర్త్ డే వస్తాంది ఇప్పుడు ఎల్లుండి టెన్ కి
ఆహా అంటే ఇప్పుడు థర్డ్ బర్త్ డే ఎంత మందికి త్రీ ఇయర్స్ అని అంటారా
అంతే గా టూ డేస్ త్రీ డేస్ ఐ ఉంది కదా అని అన్నా
ఆహా ఆమెను కూడా అంగన్వాడికి పంపిస్తావా
వెళ్తాంది
యూ ఎంత టైం ఉంటారు ఆ
ఉంటారు మార్నింగ్ టెన్ కి వెళ్ళి త్రీ దాకా ఉంటారు లేకపోతే టూ థర్టీ కి అట్ల పంపిస్తాది ఉంటది చిన్న పాప కూడా ఉంటది వాళ్ళ అక్క ఉంటది కదా అందుకే ఆమె కూడా ఉంటది
ఆ వాళ్ల అక్క లేక పో వొదోహం ఉండకపోవచ్చు
కొంచెం భయం అయితాంది కదా కొత్త కొత్త వాళ్ళు ఉంటే భయపడతాది ఉంటారు మంచిగనే ఉంటారు ఇద్దరు
యూ అదే వాళ్లు ఇద్దరూ అక్క చెల్లెలు కాబట్టి ఉంటాలే అదే ఒక్క చిన్న ఆమె ఒక్కతే పోవాలంటే ఆమె ఉండలేదు
ఆ అందుకే అలవాటు చేయడానికి పంప్ హాయిగా ఇప్పుడు ఎందుకంటే సడన్ గా మల్ల ఆమె వేరే స్కూల్ కి పో తే మళ్ళీ ఈమె ఒక్కటే పోవాలంటే పోదు కదా
ఆ మరి దగ్గర నేనా స్కూల్
పక్క గన్నే
ఆ అట్ల అయితే ఏం కాదు నువు కూడా ఒకవేళ నికి కూడా పోవచ్చు పాప ఏం చేస్తాంది మరి ఏడుస్తాంద ఏంది అని కూడా పోవచ్చు
పర్ కదా వాళ్ళు ఫోన్ చేస్తారు
ఉమ్
ఏబ మ ఇ తోల్ వచ్చేటప్పుడే ఒక ఏడుస్తే ఏడుస్తంది లేకపోతే చాప్లిస్ అది కూసుంట ఆకుంటా ఉంటది ఇది సైలెంట్ గానే ఉంటారండి మంచి ఆగి పంటంది తింటంది అన్నమ ఎగ్గిస్త ఇట్లా తింటది మంచి చె
మా బాబుని కూడా ఈ అలవాటు చేస్తాయిక ఈ సమ్మర్ తర్వాత పంపయాలి
అలవాటు అయితారు
పంపయాలి మాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది పంపి అలవాటు వేస్తా
ఆ
సరేరా ఆ సరే